హలో హలో
హలో
హలో ఆ నమస్కారం అండి
నమ నమస్కారమ అండి
నా మాట మీకు వినిపిస్తుందండి ఆ బాగున్నానండి
వినిపిసింది ఏం చేస్తున్నారు ఆ భోజనాలు చేసానండి మీరు చేసారా
చేసామండి ఆ ఇంకా ఆ మీకు మామూలుగా పండుగల గురించి ఏమన్నా ఐడియా ఉందా అండి మీరిక మీకు ఏ పండుగల అంటే ఇష్టం
పండగలంటే పెద్దగా మేము చేసుకునేది క్రిస్మస్ పండగ క్రిస్మస్ ఆ క్రిస్మస్ పండగ ఖచ్చితంగా చేసుకుంటాము ఆ దానికి కోసం ముందే షాపింగ్ చేసుకోవడము బట్టలు కొనుక్కోవడము పలహారం చేసుకోవడము అలాంటివన్నీ చేసి ఇంకా ఆ రోజు ఖచ్చితంగా చర్చిక వెళ్తాము
అ నిశ్శబ్దంగా ఉంది
మీరేం చేస్తారు హలో హలో